వినపడుస్తుందా
ఆ వినిపడిస్తుంది
ఏ ఏం చేస్తున్నారు
ఏం సిస్టార్ ఖళీ గున్న ఇప్పుడే హెడ్ తలా స్నాానం చేసేచ్చాను
ఆహా ఏమి టెంపుల్స్ కానీ ఎక్కడికి వెళ్ళలేదా ఫెస్టివల్ కదా
ఏడికిపోలే మీరు
మేము ఎక్కడికి పోలే మేము హాస్టల్లో తిని ప అనుకున్నాం బాగా
ఏం పెట్టారు చెప్తే మీ హాస్టల్ల్లో
ఏం పెట్టలేరు డైలీ వసిన ఫెస్టివల్ ఉన్నాయి వాళ్ళకి ఏం పెట్లే
అంటే స్పెషల్ ఏం లేదా న సార్ పైస ఉ పైసా మట్లేద
ఆ
ఫెస్టివల్ కదా స్పెషల్ ఎందుకు పెట్టలేదు అంటున్నా
మేము నాకు కూడా తెలిదు ఈవినింగ్ మార్నింగ్ ఏమో పూజ చేసిండ్రు మధ్యాహ్నం పు పోనం చేసిండ్రు ఇప్పుడ ఏం చేస్తున్నారో కూడా తెలిదు ఇంకా పోలే తినడానికి తినడానికి వెళ్ళాలి
తింటారా
ఏ ఏం పెడతారు ఏ పండగలకి స్వీట్ పెట్లే వీళ్లు
చెప్పాల్సింది మీరు స్వీట్ పెట్టాలి అని
ఉ
స్వీట్ పెట్టాలి అని చెప్పాల్సింది
మేం చెప్తామా హా ఏం చెప్పాలి వాళ్ళకి వాళ్ళే తెలుసుకోవాలి పండరు చెప్తాను పోయి ఇంటికి వెళ్ళి వేసుకుంటాను గ్యాస్ లేదమ్మా ఉంటుంది మ
అదే చెప్తే సరిపోతుంది కదా
చోపతాం పోయి నువ్వు చెప్తున్నావ్ కదా చెప్తాం
ఉ తప్పదు కదా
చెప్తాం చెప్తాం మీరు కొంచెం మోటివేషన్సయల్ చెప్తాం మేము కూడా
మ్మ్
మీకేం చేసినరు మీ హాస్టల్లో
పెడతారు ఇప్పుడు స్వీట్ పెడతారు కిందికి వెళ్ళాలా ఆఫ్టర్నూన్ తినలేదు ఇప్పుడు తినల్ల
మ్మ్ ఎందుకు తిన్ల ఆఫ్టర్నూన్
తినేసి పనుకుందామా నిద్రొస్తుంటే అట్లా పడుకుంటా సెల్ పడుకుంటాయి
నువ్ మధ్యాహ్నం తెలియకుండా పనుకున్నా అండి చిన్న గ్రేడ్ సెల్లు చూస్తా ఏం తింటావులే హాస్టల్ ఫుడ్ ఏం బాగుంటుంది కానీ ఇక్కడ
ఊ మీకేం పెట్టినారు చూస్తారా హాస్టల్
మాకా పప్పు, అన్నం, గోంగూరా చట్నీ చేసినారు తిన్నాం
హు
ఏందో పచ్చి పచ్చి కాదు పూరీలు చేసినారు పొద్దున
ఉ
అవి తిన్నం మధ్యాహ్నం తినాలన్న ఇంట్రెస్ట్ పోయింది తిన్లే హు మీకెంత ఏసినారు
మాకి పూరి యేసినారు పప్పు, సాగు
ఉ ఏదో కొత్తగా పొయ్యి పెట్టి చేసినార అబ్బా మాకైతే ఈ రోజు
అవున గ్యాస్ కొరతా కదా అ అందుకు చేసింటారు
పూజలు పునస్కారం చేసి బొట్లు పెట్టి పసుపు పెట్టి నను ఏడు జుల్లు అట్లా చేసాది అట్లా చేసినన్నారు వీళ్ళు ఇక్కడ
అ హ
కొత్త కొత్తగానే చూస్తున్నాం ఈ ప్రదేశానికి కొత్త ఊళ్ళక వచ్చి
ఉ కొంతఅంతరం
మాముూలేవన్నీంక మనకి తప్పదు తప్పదు ఇవన్న భరించాల్స లేదే ఒక్క చోటకు వచ్చినప్పుడు ఇ కానీ క్లైమేట్ తగ్గట్టు మారాల్సిన మనం
ఉ
హ మీకం చి రుస్ కింద తినడానికి డిన్నర్
పప్పు అదే ఉంటుంది మన స్కూట్ పెట్టింటా సిస్టర్
ఎందు పోద్దుంది రాత్రికి రాత్రికి పోద్దుక
ఉ తెలిదు చూడాలి కిందికి వెళ్ళింగా
అవును అవును మీ టెంపుల్ క ఎందుకు వెళ్ళలేదు ఈరోోజు
ఇంకేమ సారు ఇందాగా లేస్తాము
హ
ఉ ఆడ
ఇప్పుడున్న తింటారా లేదంటే దుమ్గా కొట్టేస్తారా ఎప్పుడు కూడా
టంటా తంటా మ
అదే మధ్యాహ్నం తింలే అని చెప్తున్నారు కదా
నాల సిస్టర్
హ ఉగాది పచ్చడి బాగుండన్నట్ట అయితే మీ హాస్టల్ల్లో
హలో
హలో ఉగాది పచ్చడి బాగుంటుంద అంటున్నా మీ హాస్టల్లో
ఉ మంచిగానే ఉంటుంది ఇష్ట పెడతారంండి మా ఆ మీకి రాడి
వస్తాం వస్తాం హాస్టల్ క వచ్చి ఫస్ేినస పోతాం
మన్నారాండి మా హాస్టల్ కి
ఉ ఒస్తాం ఒస్తాం
ఉ
మీరు రాం మా హాస్టల్ కి మేము వస్తాం మీ హాస్టల్ కి ఎంత బాగుంటాయి ఫుడ్లు
హ
ఎందుో సిస్టర్ బాటిల్ పడిపోయిందివబ పాప కింద దబ్బా దబ్బా అని పడేస్తుారు ఎవరో టింగ్ టింగ్ అని పడుతుంది
హ
నువ్వు ఏం భయపడకు
హ
అవును సిస్టర్ రేపు ఏమన్నా వర్క్ ఉందా రేపు రంజన్
వాయిస్ చిన్నగా వయసునే సిస్ర్ కొంచార
అవునా నాదా
అవును
వాళంత ఇప్పు వినుపడిస్తాందా
ఆ అది గడ్డి మార్లాడుర్ తంగ్ళనా
మేము మధ్యాహ్నం తిందలే సిస్టర్
మధ్యాహ్నం తినలేదని ఇప్పుడు వాయిస్ రావట్లేదా
ఆహా రావట్లేదు
అంట
రేపు పక్కలని పావురాలు ఉన్నాయి
ఊహు పావురానీ పావురాని పట్టుకోండి అంటున్నా.
పట్కునేకి అవి అందవ్ గదా, దొరకవ్. చిక్కవ్ మన్కీ. అవేమన్న చిన్నవేమన్న, తనక్ ఎంత తెలివి మనగ్ గున్నంతా, తెలివి ఉండద్ దానికి తెలి బా లాకే బాగుంటాయి. అవి మనకన్నా ఎక్కులాంగ్,
దానికి, దాంట్లోకి తెలివి ఎక్కువ ఉంటున్దన్
తెలుసు, తెలుసు, తెలుసు అందుకే పట్టుకునేకి ప్రయత్నాలు జేయ్ల. పాపం ఫ్రీడంగా ఓదిలేసిన.
హుమ్మ్. మరి అంత జాలీగా గుండె, సిస్టర్ మీది.
అవున్ మరి, మనకన్నా ఫ్రీడం లేదు, ఉండే నన్ని ఎందుక్ ఖరాబ్ జే జేప్పు. ఫ్రీడం స్వేచ్ఛగా ఉండాలి. మన కాడా స్వేచ్చ ఎట్లా.
ఏం జేప్తార్ సిస్టార్ మీరు.
అంతే గదా మరి.
ఇప్పుడే చెప్తిరా, ఎప్పుడో చెప్తిరా.
ఏదాని గురించి.
ఏదైనా.
ఏదన్నా కానీ ఇప్పుడే జెప్తున్నాను, ఎప్పుడైనా జెప్తాను. మనకున్నది కాబట్టి దాన్ లేక్ అన్న ఉంది అని.
ఏం సిస్టర్ మీకెందుకు లేదు, స్వేచ్ఛ.
కొంచెం ఇంట్లో మామూలే, ఇంకా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి.
లేన్దే హైదరాబాద్ కి వచ్చినావా సిస్టర్ నువ్వు. ఉహు.
గి ఇల్లు అవన్నీ మనక్ తెల్ద్ అంకుల్, సో తెల్ద్ అక్క, సిస్టర్
ఉమ్ అవునా సిస్టర్.
ఉ.
మధ్యలో ఏం చేస్తుంది.
ఉమ్, చేయాలి ఖచ్ చ్చడి, ఉగాది పచ్చడి ఈరోజు.
చెప్పు సిస్టర్ ఎట్ల చెత్తారో, ఉగాది పచ్చడి.
ఏంది షెడ్రూచులు ఆరు ఏస్తార్ దాంట్లోక్, కారం, ఉప్పు మామిడ్ పండు.
ట్రై చేసినారా, ఒట్టసారైనా.
మా మా సిస్టర్ జేస్తా ఉండే ప్రతిసారి, మా సిస్టర్ కి మ్యారేజ్ అయిపోంది. ఇంగ ఎవర్ చేసినారు గుడా తెలిదు ఇంట్లో. చేస్తారేలేదో కూడా తెలీదు. ఇక్కడ నేన్ వేరే చోటున్నా, మా మా అమ్మ వాళ్ళు వేరే చోటున్నారు.
ఉహు.
మీర్ చేస్తారా సిస్టర్ ఇంట్లో, మీ ఇంట్లో.
ఉమ్.
మీర్ చేస్తారా, మీ ఇంట్
మేం చేస్తాం సిస్టర్ ఎప్పుడు ఫెస్టివల్ కేల్
ఈ సార్ ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారా, ఏవో ఎగ్జామ్స్ రాస్తున్న అని చెప్పిరి.
రాస్తున్నామ్ సిస్టర్, ట్వంటీ సెవెన్ ఉంది ఎగ్జామ్ వేరేది.
ఆ బా రాయండి.
ఉమ్ రాయాల, రాయాల సిస్టర్.
ఉమ్.
మీరేం ఎగ్జామ్స్ యాప్, అప్లై చేయలేదా, సిస్టర్. ఎన్న సస్టర్
ఏమో నాకు ఇక సిల్బస్ ఎవలేదంచి చేయదు
సిలబస్తో ఏం పని సిస్టర్ అప్లై చేయొచ్చుగా
సిస్టర్ నాకి రాను ఎట్లా పెడుతా చెప్పు
కోచింగ్ే పెట్టాలి ఎక్స్పీరియన్స్ అయినా ఉంటుంది కసిస్తే
అందుకే శరి సార్ నుంచి చేద్దామని ఫిక్స్ అయ్యాను
స
చేస్తున్నా ఇదినాంగా
ఎంతలండి సిస్టర్
ఏం చేస్తారు రేపు వర్క్ ఉందా ఎక్కడికైనా బయటకే ఏమనా ప్లానింగ్ చేస్తారా
ఎర్లాలి సిస్టర్ చప్పప్పల్ నీ నీ ఇగా ఉంటే బుర్ర ఏమాత్రం పని చేయ
హ హ అదిే నిజమేలండి అట్లయితే రేపు పర్కుంది మీక
మీనేసే
అట్లయితే మీకు రేపు వర్క్ ఉంది అంటున్నా
హ
హ
అ స
ఆ
వెళ్ళాల శిక్ష
వెళ్ళండి వెళ్ళండి చేసుకొని ఏదో ఒకటి బతకాలి కదా ఒకరి పండి పెండ్ కాకూడదు కదా మాకు ఇక్కడ హాస్టల్ అంటే కొత్తగా కట్టిన బిల్డింగ అక్కడ లైట్లు బాగా మెరుస్తున్నాయి కలర్ఫుల్ గా కనపడుస్తుంది బయట ఓకే
ఆహా
పక్కన చిన్న పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు
ఆహా
బాగా చూడానికి బాగుంది
మంచిగాగుంటుంది రజిస్టార్
మీర ఎక్కడన్నారు సిస్టర్ మీర ఏం చేస్తున్నారు
నేం ఖాళీగానే ఉన్నాంటార్ ప్రజెంట్ అయితే
కళిగుణార మ ఇన్లేద
వెళ్ళాలా సిస్టర్ మా ఫ్రెండ్ వస్తుంది తను వస్తానే వెళ్తాము
అవు ఇలాంటి ఎలాంతినండి మాస ఆఫ్ కూడా తిళ్ళ కానీ పెళ్ళి తినండి బాగా తినండి బాగా కష్టపడుతున్నారు అదడి బాగా తిినాలి
మీరు కూడా అంతే కదా సిస్టర్
అ అన్నిీ దగ్గరలో ఉంటాయి కదా మీకు అన్ని చిక్కుతాయి కదా అందుబాటులోనే
హ
అంటే ఏమన్నా తెచ్చుకోవాలంటే బయట నుంచి ఫుడ్ అవన్నీ
అలేదు అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి చష
మ్మ్